హలో అండి
నమస్తే అండి చెప్పండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి అదే ఏం చేస్తున్నాం అండి ఈవినింగ్ టీ తాగారా
ఆ టీ తాగినాండి ఇప్పుడే తి తాగి కూర్చున్నా మీరు కాల్ చేస్తురు
ఆ అవునా ఆ అందరు బాగున్నారండి మీ పిల్లలు అందరు బాగున్నార
ఆ మంచినే ఉన్నారండి అంత బావున్నరు అందరు బాగున్నారండి
అందరు బాగున్నారా ఆ అదే అండి మేము ఎక్కడైనా వేసవి సెలవులలో ఎక్కడికైనా ఎళ్ళాలని అనుకుంటున్నాము
హుమ్ ఎక్కడికి ఎళ్దాం అనుకుంటుర్రు
సిటీకి ఎళ్ళి అక్కడే ఇగ గోల్కొండ అవన్నీ అలా చూపంచాలనుకుంటున్నాం పిల్లలకి మీరె ఎక్కడికైన ఎల్లిరా ఇంతకు ముందు
ఏంటండి
మీరె ఎక్కడికైనా వెళ్ళిరండి ఇంతకు ముందు
మేము హైదరాబాద్కి ఎళ్ళినమండి మొన్న రీసెంట్గా
అవునా నేను కుడా పిల్లలకి చూయించాలనుకుంటున్నా అండి రామోజీ ఫిలిమ్ సిటీ అయినా
అట్లాంటరా ఆహా మాంట్ పేర ఉంది కదా మాంట పేర
ఆ మౌంటు పేరా పిల్లలకు ఆడిపించడానికి
మొన్న ఎట్ల పోయినాం అంటే ఒక రోజు అంటే టూ డేస్ పట్టిందండి పోవాలనుకుంటే జస్ట్ చూయించడానికి అయితే ఒక రోజు ఇగ రామోజీ ఫిలిమ్ సిటీకి అయితే ఉదయం పోతే నైట్ అయితది అండి
ఆ అంతేనా అదే అది కాస్ట్ అది ధర ఎంతుందో మీకు తెలుసా అండి
రామజి ఫిలిమ్ సిటీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత ఉంటదండి మనమూ మార్నింగ్ వెళ్ళొచ్చు లోపలికి ఏం స్నాక్స్ ఏం తీసుకపోద్దండి అన్ని లోపలే తినాలి
అంటే కాదండి బస్సు ఉంటది కదండి లోపల పోవడానికి మళ్ళీ దానికి వేరే ఏమన్నా ధర పెడుత
ఆ అట్లేం ఉండదండి లేదు లేదు ఇగ అంతా బయటనే పదిహేను వందల గట్టి లోపల మనం పోయి మొత్తం మొత్తం తిరిగి రావచ్చు
ఒక మనిషికి ఎంత అని పదిహేను వందల అండి అంటే చిన్నవాళ్ళయినా పెద్దవాళ్ళైనా
చిన్న వాళ్ళకి థౌజండ్ రూపీ స్ ఉంటది పెద్ద వాళ్ళకి పదిహేను వందలు ఉంటది
అంటే చిన్న అంటే ఎంత వయసు వరకు అని మీకు
అంటే పద్నాలుగు ఏంలండి పద్నాలుగు ఏళ్ళ వరకు ఒక ఒకటి ఉంటది పద్నాలుగు దాటితే ఇంకోటి ఉంటదండి
అవునా అదే మా బాబు ఇంకా చిన్నవాడు కదండి ముండదుగదా
మీ బాబుకి ఏముండదండి
ఉమ్ అయితే ఇంకొక విషయం అండి మరి దాంట్లో వెళ్తే ఒకవేళ టూ డేస్ అలా ఉండాలి అంటే మరి అక్కడ వసతి గృహాలు
ఆ ఉన్నాయండి వసతి గృహాలు ఉంటాయి గానీ ఒక్క రోజుకే మూడు వేలు పడుతదండి కాస్ట్ ధర మూడు వేలు అయితది ఒక్క రోజుకే తినడానికి ఆహారం అంతా తిన అదే భోజనాలకు కూడా వేరేనే ఉంటది రూమ్ కి మూడు వేలు ఉంటదండి
అంటే ఓ
ఆ అందుకే చాలా ధరతో కూడిన పని అండి మనీ ఆ డబ్బు చాలా ఖర్చు అవుతుందండి
ఆహా ఇంకా ఏమన్నా ఆట ఆడుకో ఆట ఆడుకోడానికి అలా ఏమన్నా
అక్కడ మంచిగ ఉంటదండి గేమ్స్ యాప్ పిల్లలకు ఆట ఆడుకోవడానికికుంటది ఒకటి ఏరోప్లేన్ విమానం ఉంటదండి అది ఎక్కుతే గుహల నుంచి బయటికి వెళ్ళాల అన్నమాట ఆ చాలా బాగుంటా ఉంటదండి దానికి కూడా కాస్ట్ కాస్ట్ ఏం లేద కుంటం నాకు తెలిసి అంటే అప్పుడుం
అదే చూసి తీసుకెళ్ళాలా మౌంట్ పోరే పేరున్న లేకపోతే ఏది గోల్కొండ అయితే మనకు అక్కడ ఫ్లాగ్ కూడా చేస్తారు కదండి హోస్ట్ చేస్తారు కదా పిల్లలకి అట్లా చూపి స్తే బాగుంటది ఉంటదా లేకపోతే ఇట్లనా అనేసి ఆలోచన చేస్తున్నాం
అవునా పిల్లలని అడగకపోయిర్ర వాళ్ళు ఏది చూద్దాం అను అ దాన్ని బట్టి కాస్ట్ అయితదని చెప్పాలి కదా పిల్లలకి
ఆ చిన్నపిల్లలే కదండి ఇక వాళ్ళకి ఏం తెలుసు మనం చూపిస్తుంటే. వాళ్ళకి కొంచెం ఐడియా వస్తది. కదా
అవునండి
ఆ అట్లా అనేసి ఆలోచన చేస్త స్తున్నం. ఇంకా ఏమన్నా ఉన్నాయాండి షాపింగ్ కూడా చేయాలి. అక్క అక్కడే అనుకుంటున్నం.
ఆ చార్మినార్ దగ్గరకి వెళ్తే బ్యాంగిల్స్ గాజులు ఉంటాయి. కదండి చార్మినార్ దగ్గర
అవునండి.
ఆ అన్ని గాజులు కొను కోవచ్చు చార్మినార్ దగ్గర మంచిగా ఉంటది.
హ్
సలర్జియం మ్యూజియం కూడా చూయించచ్చు అండి. పిల్లలకి
ఆహా సాలార్జ్యం మ్యూ జియం మేం చినగున్నపుడు ఎల్లినము మేడం. వినిపిస్తుందాండి సాలార్జంగ్ మ్యూజియం చిన్నగా ఉన్నప్పుడు ఏళ్ళినాము అంత గుర్తుకు లేదు.
చిన్న బొమ్మ ఆస్తది కదండి. ఘంట కొట్ట గడియారాం బోమ్మ బాగుంటది. అందులో
అవునవునండి అవును అప్ ఇప్పుడు చిన్న చిన్న మనుషులు ఉండేది అన్నారు.
అవునవును. అదే విధంగా మళ్ళీ చిన్న బొమ్మ ఉంటది. గడియారం బొమ్మ వస్తది టైం గాన్నే గంట కొట్టి పోతది గోల్కొండ చూడొచ్చు. చార్మినార్ చూడొచ్చు ఆ చూడోచ్చు హుసేన్ సాగర్ అన్ ఇగా బుద్ధుడు విగ్రహం ఉంటది. కదండి
అవును ట్యాంక్ బండ్ కదండి. అదైతే చాలా సార్లు చూసినం. లేండి అక్కడి నుంచి వెల్లేేటప్పుడు ఇప్పుడు కానీ
ఆ బిర్లా మందిర్ చూడొచ్చు ఆ బిడ్ బిర్లా మందిర్ అయితే మొత్తం మంచిగా అక్కడ వెంకటేశ్వర్ గుడి ఉంటది. అంతా దగ్దగ విద్యుత్ దీపాలు అన్ని పెడతారు కదండి లైటింగ్ బాగుంటది. అక్కడ
ఆ ఇది సంగీ టెంపుల్ కూడా ఉంటది. కదండి
అవునండి. హైటెక్ సిటీ. ఇవన్నీ చూడొచ్చు మం శివ
అదే ఇప్పుడు నేను అనుకుంటున్నా. ఎక్కడెక్కడితే ఏమేమి ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా రాజ్ భవన్. గూడ ఉంది గాదా. అది బయట నుంచి చూసినాం గానీ, లోపల కూడా ఏళ్ళి చూసి రావచ్చు అంటండి.
చూడొచ్చా అండి పర్మిషన్ ఇచ్చిరాండి. తెలియదండి. నేను చూడలేదండి.
అప్పుడు కొత్తలో, ఆ కొత్తలో పర్మిషన్ ఉందండి. మేము ఏళ్ళి వోచ్చినాము.
అవునా మీ మీరు వెళ్ళిరా అప్పుడు
ఆ ఎళ్లినామండి వెళ్ళినాం బాగుంది మీరు ఒకవేళ వ చూడండి అది
మ చూస్తామ అండి తప్పకుండా చూస్తాం
ఆ ఇంకా ఇంకేమున్నాయండి అంటే ఇక సిటీ కాకుండా పక్కన వేరే ఏదని అనుకున్నారా మళ్ళీ మీరు
ఏమనుకోలేదండి
అదే నేను అదే ఏదనా ఒక ప్లేస్ డిసైడ్ చేద్దామని దీంట్లో అనుకుంటున్నా
ఆహా పిల్లలకైతే ఇవయితే చార్మినార్ ఈ గోల్కొండ ఇవన్నీ ఏమంటారు అది ఎంత సాగర్ ఉంది కదా బుద్ధుడు బుద్ధుడు గృహంస్లజ్యం అన్ని ఒక రోజులో అయితాయి కదాండి చూపించుకొని తీసుకురావచ్చ అని
రామోజీ ఫిలిమ్ సిటీ అంటే మాత్రం ఒక కడే
ఒక రోజు మొత్తం అదే చూడాలండి మాంటవ పేరన్న ఒక రోజు మొత్తం చూడాలి రామ్మోజీ ఫిల్మ్ సిటి ఒక రోజు మొత్తం పడుతుంది తధి
అవునండి.
ఎన్టీటిఆర్ గార్డెన్ పార్క్ కూడా ఉంటది కదం ఒక రోజు అయితే అవి చిన్న చిన్న చూపించవచ్చు అట్లా
అదే ఎంద్ర పార్క్ అవన్న ఉ కాక్కుతి మేమైతే ఇక కొంచెం మంచిగా పిల్లలకి గుర్తుండిపోయేలా మౌంటో పేరు అయితే
ఆ మంచిగా వాటర్ ఉంటాయి మీరు అప్పుడు వెళ్ళరు కదండి మాటో పేరాకి
అవును వండర్లా కూడా ఇంకా బాగుం టుంది కదండి గేమ్స్ పిల్లలకి
అవునండి అవునండి అది కూడా చాలా బాగుం ది
అది కూడా చూడాలని
వాటికయితే ఒక ఒక రోజు మొత్తం పడుతుదండి అదే పిల్లలు ఇష్ ఇష్టం వాళ్ళు ఏది పోదామంటే అటు పోతే ఇంత కాస్ట్ ఉంటది నాన్న ఇంత అని చెప్తే వాళ్ళు ఓకే అంటే తీసుకెళ్ళొచ్చు
అదే అండి ఏదన్నా ఒకటి ఫిక్స్ చేసేసి
హ్మ్ ఎల్తే బాగుంటదండి.
ఎల్తే బాగుంటదని ఆలోచిస్తున్నా.
అవునండి.
మీరే ఎక్కడికన్నా అనుకుంటురండి. ఆ వేసవి కాలం సెలవులలో
ఉన్నాయి. ఎంసెట్ ఎగ్జామ్స్ ఈయన్ని ఇటు ఈయన్ని ఉన్నాయండి. ఈయన్ని కంప్లీట్ అయితే పోతామండి. ఇప్పుడు అంతా లేం లేదు మా పిల్లలు పెద్దోళ్ళు కదండి అట్లా
ఆ ఏప్రిల్ ఇప్పుడు అయిపోతాయి కదండి మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయిపోతది కదా ఇక హాలిడేస్. టయి కదా ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి అట్లా ఇంక ప్లాన్ చేస్తున్నం. ప్రణాళిక ఏస్కుంటే ఒక ఉద్దేశం పూర్వకంగా
అవును బాగుంటది.
ళ్ళొచ్చని ఆ
ఆ సరే అండి వెళ్ళండి. హ్ ఓకే అండి ఆ అట్లే పర్లేదండి ఏం కదండి ఆ ఉంటమం
ఆ ఓకే అండి బాయ్ ఫ్రెండ్.
ఓకే బాయ్.